హలో
ఉమ్
ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మాట్లాడు ఎప్పుడైనా
సరే మీ మీ అమ్మ కరువు పనికి పోతుందా
ఏ చీ మా అమ్మ కరువు పనికి ఎందుకు పోతది
అదేమన్నా చీ నా
పోదు
అమ్మమ్మ పోయింది
చీ
ఉమ్ మా ఊర్లో అందరూ పోతారు కరువుకి ఎందుకంటే మూడు గంటలు అయినా డబ్బులు వస్తుంది కదా మూడు వందలు
ఉమ్
హమ్ అన్ని చీనే వీళ్ళు ఓవర్ ఆక్షన్ లాట్ల ఏం లేకపోయినా కూడా
గుర్తుపెటుకో ఎప్పుడైనా ఉన్నాయని ఒకడు ఉన్నాయని బగలు పడ్డం లేనప్పుడు గమ్మున ఉండడం కాదు నా క్యారెక్టర్
నీలాగే
బా అంత సీన్ లేదు నేనేపు
దుడు చీ అని ఎందుకనాలి అది కూడా పనే కదా
నా దృష్టిలో అది చీ కాబట్టే చీ అన్నా
ఉమ్
చీ
ఊర్కే అది గుంటల్ తాగేది ఒకటే కదా ఓ నువ్వే కీ
ఛీ ఛీఛీ చీ
వాళ్ళొచ్చి అయ్యి అందరినీ అంటార
ఏరు వాళ్ళ మీ వాళ్ళ మీవోళ్ళు
మీరు
మీ అవ్వ ని అని పాపం ఇప్పుడు నామీద తిప్పినావ
ఊ
సినువా బట్టలుతకాలి ఎపుడు ఉతకాలి
అయ్యయ్యో రేపుతుక్కో ఏమి ఈ రోజు బట్టలేవా
ఊహు బట్టలులేక ఉతకడం కాదు టవల్ కూడా అన్నీ నానబెట్టేసిన
అ
అ ఇందాక టిఫన్ కి పోయోచ్చినాను
ఊ
చెప్పొచ్చ
చెప్పు ఏం కాద్ యాడ
ఊ ఆ ఓ పాప నన్నే జూస్తాంది తెల్సా
ఊ ఎందుకా బాగున్నావనా
ఉ మేబీ అయ్యుండొచ్చు
తెల్లగైతన్నావా ఆడుండి బాగా లావుకా ఊమ్
కాదు తాజమహల్ తెల్లగుంటుంది చార్మినార్
నువ్వు నల్లగే ఉంటావ్
డైలాగ్ గూడ జెప్పినా కదా
ఊమ్ చెప్
ఇంకేం చెప్తాం చెప్పాలండి ఆలోచన కూడా చచ్చిపోయింది ఇంకేముంటది
ఆహ
బాగా మంచిగా బట్టలు కొని మంచిగా షాపింగ్ చేసి మంచి చిగా వస్తువులు గొని ట్రిప్పులకి డబ్బులు నువ్వు పెడితే ఇంకా బాగుంటది
దట్లా కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా పక్కన వాళ్ళ డబ్బుల కోసం ఆశిస్తారు తెలుసా
తాకులాడుతుంటారు
నేనే నేను ఇంట్లో ఉన్నా కదా డబ్బులు నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా అయ్యో దేవుడా ఎందుకట్ల చేస్తావు
నేను అట్ల ఎప్పుడన్నా నీతో నీతో బిహేవ్ చేశాన నేను నీతో డబ్బులు కొట్టించన ఎప్పుడన్నా
నేన్ అది చెొప్లా
ఆహ చెప్పు చెప్పు నువ్వు చెప్పు నేను మనం చాలా చోట్లకే విన్నా తిరుమల కంట అక్కడ ఇక్కడ అప్పుడు నువ్వు నేను నీతే ఏమన్నా అడిగిన అడుగుతా ఉందంటే సరే అంట లేదంటే నేనేమన్నా నిన్ను నాకు సంబంధం లే నువ్వే పెట్టాలని చెప్తాను
లేదంటే ఖచ్చితంగా మనం పోమార ఉన్నప్పుడు పోతాం
బా లేదంటే నా దగ్గర ఉండి ఇప్పుడు పోలేదా ఇప్పుడు అంత నువ్వు పెట్టిన ఖర్చున రేణు గత వాళు పోయినప్పుడు నేను అప్పుడు పనికి పోయి నాలుగు వేల డబ్బై నాలుగు వేలు దానికే అయిపోయి దాంక
అయ్ ఎవరు పెట్టమన్నారు నువ్వు నీ బిల్డప్ ఓ అని పెడతా ఉంటావు అట్లే పెద్ద ఉన్నోళ్ళు కూడ నీలాగ పెట్టరు తెలుసా అదేందో వాళ్ళు అడగరు పోరు ఆ ఇస్తా ఉంట వట్లే కోట్లు ఉన్న వాడట్టు
అంటే మనోల్లు గదా అని బెట్టా ఇప్పుడు మనోల్లు గాదని తెలిసింది ఇంకెట్లా పెడతా ఇంకోసారి
సపోట తినాలని ఉంది అయిపోయినంకా ఆరోజు తిినే తిన్లా మెంబర్ సపోట
అన్నీ జూసాం తిన్నా అన్నావ్ మరి
తినేషినాంగ తినాలనిపిస్తంది ఆరో ఒక ఏడు కాయలు తిని ఉంటా నేనే
ఏర్కొని తిన్నావ
ఉ ఏడు కాయలు ఏడు ఏడు
సెవెన్
ఆ
సెవన్ కాయల్స్ తినేసా అనాలి ఏడు పండ్లు తిన్నాను జోగి వాళ్ళ చెట్లుటి ఏడు పండ్లు తిన్నాను అనాలి పాప్ మే ఎ ఆవడతు స్తుంది
ఇంగా వెన నడుచుకున్నా ఉంటాయా మా పల్లెటూరే ఇంకా టౌన్ ఏం గాదు మియ్యన్నట్టు
మాది మండలం టౌన్ ఏం కాదు టౌన్ అంటే మండలం మాది
మాది గోరెంట్లో గూడా వండల్ మేము టౌన్ అంటాం దాన్ని
నీకొటి జెప్పు నువ్వు ఎట్ల అంటే ఇప్పుడు ఒక పది మంది ఏదైనా ఒకటి చెప్పినారు అనుకో అది నిజమ్ అనుకునేస్తావు తెలుసా ఎందుకంటే ఎంత మంది చెప్పినారు కదా అందుకే నిజం అనుకునే ట్రైప్ ను
హ నువ్ కూడా అంతే కానీ నువ్ మాటలు చెప్తావ్ అబ్బా
మాటలుజెప్పేదేమన్నా నిజంగ అంటే నేను అట్లా అడుకునేట్టు అనిపిస్తా అంటే అవును అవును అది నిజమే అంటా గాని కానీ నేను నమ్మను అది అదేం నిజమై ఉండదు అని లోపల ఉంటారు లోపల అనుకుంటా ఏమంటే బయట ఎక్స్ప్రెస్ చేయను ఎందుకంటే ఒకర్ని ఒకర్ని అంటే ఒకరు తప్ప అని జెప్తే మళ్ళీ ఇంకొకరు చెప్తారు అది ఇదని చెప్ప ఎందుకు అదే తప్పు అనుకుంట్ అయిపోద్ది అని కామ్ అయిపోతావు అక్కడితోనే
నాకు అది నిజమని వే
నీక అంత లేదు అంటే నీకు అంత కెపా ఐ మీన్ నువ్వు ఆలోచించేంత అంత కెపాసిటీ గూడా లేదు నీకు నిజం చెప్పాల
నీ నన్ను తక్కువంచన చేసే దాంట్లో ఎవరు ఫస్ట్ ఉంటారంటే నువ్వే అని చెప్తా నేను
తక్కువంచన గదాది నీకు తెలివి లేదనీ చెప్తున్నా
చెప్తా ఉండేది ఆ అదే జెప్తా ఉన్నాను నేను నీకు ఇప్పుడు కూడా
ఇప్పుడు తెలివి లేదనేదనేదాన్ని త తక్కువ అంచాన అంటారా? తక్కువ అంచన అంటే ఏంది? ఇప్పుడు ఒక నువ్వు ఒక యు యుద్ధం లో నువ్వు పార్టిసిపేట్ చేయలేవు అనడాన్నీ తక్కువఅంచనా ఎందుకంటే ను
నేను చెయ్యక ముందే నువ్వు చెయ్యలేవు అని కచ్చితంగా చెప్తావ్
నేను ఈ పాటికి నేను అదే ప అదే విషయమే వెయ్యిసార్లు చెప్ నా కూడా నువ్వు నా నా నాకు అది దాని గురించి నాకు బాగా తెలుసు నువ్వు నమ్మట్లే అని నేను జెప్పిన నువ్వు నమ్మవిడ పక్కన వాళ్ళ నువ్ ఏం చెబ్తే అది నన్న నమ్మవు పక్కన వాల్లు నమ్మే రకం నువ్వు అందుకే నాకు నీ ఇలాంటి వాళ్ళ అంటే నచ్చదు
పక్కన వాళ్ళనమ్మే రకం కాదు నేను అంటే నువ్వు నీకంటూ ఒక తెలిసినప్పుడు ఇంకొకరి డీకి తెలిసి ఉంటాది దానికి దీనికి కంపేరీజన్ చేసుకుంటే ఏది నిజమో తెలియాలి కదా అట్లా నేను చూస్ స నీకు ఆ విషయంం తెలియట్లే నేను పక్కనోళ్లను నమ్ముతాను నువ్ అనుకుంటా నేను ఎప్పుడు నమ్ముమనట్లా
ఆహా
మొన్న బెంగుళూరోల్ కాల్ చేసి ఇట్లా సర్టిఫికేెట్ ఏదో చెప్పినారె పోతా అని చెప్తావు అసలు ఏ
నేనేం పోతా అని చెప్పలేదు ఆన్లైన్ అని చెప్పా పోతాని చెప్పానా నీకు
బా బాబా బెంగళూలో ఇందంట ఎట్లా బో డబ్బులు కట్టాలంటా అని చెప్పాలే నువ్వు మరి
పెట్టాలి మనకు ఆన్లైన్ లో వాళ్ళు ఆ ఆన్లైన్ క్లాసులు పెడతారు మనం దాంట్లో నేర్చుకునేదే అని చెప్పి బెంగళూరు పోతాన్ నేను నీకు చెప్పలే
మాటలు ఎప్పుడెప్పుడు మారుద్దామా అని ముందుటావు ఇంక నేనేం ఎం చెప్తా.
నీ దగ్గరే నేర్చుకున్నా మాటలు మార్చేది.
నేనా ఎప్పుడు మార్చను చెప్పు ఇప్పుడు ఒక ఒక పాపను ఒక అబ్బాయి నన్ను చూసి కూడా చెప్తా అది నా కేరెక్ట్ నువ్వు అట్లాగాదు రా చిన్న పిల్లలతోనీ చిన్న పిల్లలతోనీ రాయబరాలు
ఎవరు?
ఎవరో వాళ్ళు లే చిన్నపిల్లలతో రాయబారాలు నడిపేరు రైలలో
ఉత్త్రం ఉంది కాబట్టి
సరే సరేలే మాకు అవసరాళ్ లేవ్ మాకు అవసరం ఉందనే గా లేకపోతే నాకు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు బర్స్వ చేస్తున్రూ అప్పుల్ వద్దులే దాంతో ఏం లే పర్సనల్ మాట్లాడొద్దు గా ఇప్పుడు
ఇడ్లీ తిన్నావా పందిలాగా
ఇడ్లీ తిన్న మనీషిలాగా
ఆ
నువ్వు తినవా
నేను తినలేదు
వేం తిన్నావ్
నేను ఇంకా తిన్లే దాడా
ఇప్పటివరకు ఏం చేస్తున్నవు
ఆకలైనప్పుడు తింటారు ఆకలైనప్పుడు తింటా
ఉ సరే ఇనిపించింది పదిసార్లు చెప్పొద్దు
ఆ అది బుక్ చేసుకోవచ్చు కదా ఒకటి బ్లాక్ డ్రెస్ బుక్ చేసుకో ఆ జియోలో డబ్బులునప్పు బక్ చేయాకు లేనప్పుడు వేస్ట్ చేసుకుంటావు
అమ్మో సరే
కుక్క కరిసిందా
ఆవ్ అవును
హ
కుక్క గోరిట్లలో ఉంది మౌన కుక్క హ కొంచెం నాకు ఎందుకో తెలీదు
రానీలే టైం అయింది చూడు ఆ
ఆ మంచిది
నీ మొఖం అద్దంలో చూసుకొని
గోవింద గోవింద గోవిందరా గోప్పలా ఉంటారు మంచిగా
అమే టైం అయింది చూడమ్మా